అండి మీరు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఖాళీగా టీవీ చూస్తు ఉన్నాం, మీరు?
నేను ఖాళీగా ఫోన్ చేస్తూ ఉన్నానండి.
అవునండి.
ఆ మీకు ఫోర్ మీద ఏమైనా అవగాహన ఉందా అండి?
ఆ స్పోర్ట్స్ బానే చూస్తామండి.
ఏ స్పోర్ట్స్ ఇష్టం మీకు?
నాకి క్రికెట్ అం టే బాగా ఇష్టం. క్రికెట్ బాగా ఆ క్రి క్రికెట్ బాగా చూస్తుంటా మండి, మొన్ననే వరల్డ్ కప్ టీ ట్వంటీ కూడా అయిపోయింది కదా.
ఆ ఎవరి ఇష్టం అంటే కప్ లో?
ఆ నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అం. బాగా బాగా ఆడుతాడు కదా.
చాలా ఇష్టం అండి.
అవునండి బాగా ఆడతాడు కదా, ఇంకా మీ కు ఇష్టంమోచ్చినై మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి?
అంతా ఆ అంతా స్పోర్ట్స్ అంటే నాకేం అంతా ఇంట్రెస్ట్ లేదు, బట్ చూస్తూ ఉంటాను క్రికెట్, కప్స్ వరల్డ్ కప్ జరిగినప్పుడు. టి ట్వంటీ మ్యాచ్ ఐ సి ఐ సి ఇలా ఉమెన్స్ డే జరిగినప్పుడు
అవునండి మొన్న మాత్రం చాలా బాగా ఆడారు కదా మన ఇం
ఆ ఇండియాని నున్నయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అప్పుడు?
ఏం లేదండి టీవీలో చూసాము. ఇంకా మా ఊర్లో మాత్రం చ్ చాలా బాగా సెలబ్రేట్ చేసారండి క్రాకెర్స్ అన్ని కాల్చారు. ఇలా బాగా ఇలా బాగు చేసారండి.
నాక్ మా దగ్గర అంతే మేము చూసేస్కో ఎంత అని అలా చూస్
అంటే మీ స్కూల్ లైఫ్ లో ఏమన్నా లాస్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడం గానీ, గేమ్స్ లో ఆ గేమ్స్ ఆడడం గానీ ఇలా ఏమనా చేసారా అండి?
స్పోర్ట్స్ ఎప్పుడు మేబి ప్రైమరీ స్కూల్ లో ఉన్నప్పుడు, వాలీబాల్ ఇలా ఆడిపి చేవారు బల్డ్ చెటిల్ ఇవి కొంచెం అన్నా మరి క్రికెట్ ఇవన్నీ చాలా ఐడియా లేదు. మీకు ఏమనా మెడల్స్ ఇద వచ్చాయండి
అంత ఏం లేదండి జస్ట్ మాకు అలా గేమ్స్ పీరియడ్ ఉండేది అప్పుడు మాత్రం మేము ఆడుకునే వాళ్ళం ఖోఖో అంట కబడ్డీ అంట ఇలా ఇలా ఇగొ ఇది ఆడేవాళ్ళ మండి అంతే అండి మరి అంత ఇగ అంత ల్ మెడల్స్ అలా
ఆ మీ చాలా ఇష్టం ఇష్టమా మీకు స్పోర్ట్స్ అంటే
ఆ క్రికెట్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తానండి ఇంకా అప్పుడప్పుడూ ఆ ఇంకా అప్పుడప్పుడు మా కజిన్స్ ఇలా ఆడుతూ ఉంటారండి వాళ్ళతో ఒకసారి నేను ఆడతాను నేను ఆడతా అని వెళ్ళి ఆడుతూ ఉంటామండి ఎప్పుడన్నా అలా అంతే
కిర్కెట్ ఒక్కటేనా ఇంకా ఏ దాని మీద అంతగా
ఇంకా అంత ఇష్టం లేదండి ఆ ఇంకా కబడి చూసే వాళ్ళం అండి బాగా ప్రో కబడ్డీ మ్యాచెస్ వచ్చేవి కదా చాలా అవి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయిండి అవి కూడా చూసే వాళ్ళం బాగా
మేం కబడ్డీ అనేది ఏం లేదు కానీ షటిల్ లో కూడా పివి సింధు చాలా బాగా ఆడ
అవునవునవునండి ఇంకా అలా బ్యాడ్మిటన్
స్మృతి మందన మరీ
అవునండి అవు
ఉమెన్స్ లో ఉమెన్స్ ద్వారా కూడా కప్పు వచ్చింది మనకి
అవును కప్పు వచ్చింది చాలా బాగా ఆడారు కదండి వాళ్ళు కూడా అయితే.
ఆ అదే అవును ఐపిఎల్ చాలా బాగా చూస్తు తన్నేనా
అవునా ఇంకా ఐపీఎల్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అయితాయి కదా ఇంకా చాలా ఫన్ గా ఉంటుంది బాగా ఇంకా అందరు దానికే అడిక్ట్ పోయి నేను ఆర్ట్స్ సివి అండి
అఓకే నేను ఆర్సీబీ అండి సారి వేచ్చి కూడా ఎసినం అప్పుడప్పుడు
అవునండి ఇంకా ఇప్పుడు అయి ఏప్రిల్ మార్చి స్టార్ట్ అయితాయి కాబట్టి ఇంక అందరు చానా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కదా
ఆ ఇంకా కొంతమంది అయితే ఇలా బెట్టింగ్స్ కూడా వె
అవునండి అలా వేస్త ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు కదా అండి
ఆ అలా ఎవరన్నా మీ ఓ ఎవరన్నా అంటే మీ ఫ్యామిలీ ఎవరో బెట్టింగ్స్ మీద
అలా ఎవరు లేరండి
లేకపోవడమే మంచిది ఓన్లీ క్రికెట్ వల్ల మనం చూసి ఆనందించి ఎంజాయ్ చేయాలగాని ఇలా పెట్టి
అవునండి అలా వేసే అలా కూడా చాలా మంది నష్టపోతూ ఉంటారు కాబట్టి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదండి
ఆ అవును
అవునండి
హు చిన్నప్పుడు ఇంకా ఏ ఏ వాడేవారు మీరు బాగా
చిన్నప్పుడు అంటే మా స్ట్రీట్ లో మేము మామూలు గేమ్స్ ఉంటాయి కదండి అప్పట్లో ఏదో ఆ లగోరి అంటారు కదా తెలుసా అండి మీకి లగోరి ఆ
ఆ తెలుసు తెలుసు ఓన్లీ బాల్ తో ఆడు
ఆ బాల్ తో ఆడతాం ఆ అలా అలా గేమ్స్ చా ఆడే వాళ్ళం అండి మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మేము అంట చాలా అంటే చాలా ఫన్ ఉండేదండి అప్పుడు మాత్రం అలా ఆ గేమ్ ఇంకా అంతే అండి మరి అంత గేమ్ ఏం బయట ఆడేవాళ్ళం కాదు అది మాత్రం నాకు గుర్తుందండి నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇలా ఇలా గేమ్స్ ఆ ఆడే వాళ్ళళం
నేను అంతగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు గేమ్స్ త్రో జస్ట్
అవున కానీ గేమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వ ఇవ్వడం వల్ల కూడా మన ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది బాగా
అ
ఇంకా ఇలా కూడా ఉంటుంది. కదా అండి
ఆ అవునండి అది కూడా ముఖ్యం మనకి
ఉ నా అండి. మీరు కూడా చూస్తారా అండి పే క్రికెట్ బాగా
బాగా అనే కాదు ఇలా ఐపీఎల్ ఏదైనా జరిగినప్పుడు
ఊహుం అంటే మన ఇండియా కాకుక్ ఉండా ఇంకా వేరే ల్యాండ్ ఆ వేరే కంట్రీ వాళ్ళు మీరే మీకు ఎవరైనా ఇష్టమ అండి
ఆహా అద మీకు
ఆ నాకున్నారండి నాకు ఏబి డీలర్స్ అంటే చాలా ఇష్టం. అతని పేరు ఆ ఐ మీన్ అతను బాగా ఆడతాడు. ఆర్ సి బి లోనే ఉన్నా ఉండేండి ఇంత ముందు
ఓకే
అలా చాలా మంది ఉన్నారన్ దేహి ఉ పరిపాల్ బాగా ఆడేవాళ్ళు
హ్మ్ ఆమేన్ అంతగా స్పోర్ట్స్ తెలిదు జస్ట్ ఈ మధ్య ఫ్రెండ్స్ వల్ల కొంతమంది కొంతమంది చాలా ఎక్సైటింగ్ ఆర్ సి బి సపోర్ట్ చేసేవాళ్ళు చూడు
అవునవునండి లాస్ట్ ఇయర్ మ్యాచ్ మాత్రం అసలు చాలా అన్బిలవ్ అన్
అంటే నాకు కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది.
అవునండి ఎందుకంటే లాస్ట్ ఇయర ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆర్ సి బీ
ఆ ఆ అందువల్లే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ చీ అంత ముందు పా ఎన్నిస్ చాలా స్ట్రగుల్ అయ్యారు కప్ కోసం
అవునువును అండి చా ఒక కొన్ని సార్లు ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఓడిపోయారు.
ఆ మ్ అంటే ఎప్పుడు కావాలి అనింటే పడేస్తుంది.
అవునండి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ స్ వెయిట్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది కదా హ్యాపీనెస్ ఏ వేరండి అది మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా వేరే ఐపీఎల్ టీమ్స్ లో వేరే టీమ్స్ యొక్క ఫ్యాన్స్ కూడా ఆర్సిబికి వచ్చినందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు
ఆ
అవునండి
హ్మ్మ్ హార్దిక్ పండ్యే కూడా తెలుసా అండి మీకు ఏమన్నా
ఆ తెలుస అండి బాగా ఆడతాడు కదా
ఆ
అవునండి వీళ్ళంతా కూడా బాగా ఆడ తతదండి
అవును ఎస్ఆర్ హెచ్ లో ఉన్నారు అందువల్లే నాకు తెలుసు ఆ ఎస్ఆర్ హెచ్ అప్పుడప్పుడు ఫాలో అవుతు సో వీళ్ళ ఎస్అర్ హెచ్ లో ఆడేవాళ్లు కొంత మంది సురేష్ యాదవ్ ఉనా
సూర్య కుమార్ యాదవ్ సూర్య కుమార్ యాదవ్ డి ఇస్ ఇన్ ముంబై ఇండియన్స్
ఆ ఎమ్ఐలో
ఎంఐ లో ఉన్నాడు ఎంఐ టీమ్ కూడా చాలా బాగుంటంది స్తుందండి అందరుూ మంచి ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో ఇంకేం చూస్తారండి మీరు
సను ఇంకా మిగతా స్పోర్ట్స్ నాకు అంత ఐడియా లేదు
అవున్లైండి మిగతా స్పోర్ట్స్ అంతా అంటే మనం తక్కువే కదా ఫుట్బాల్ కూడా చాలా మంది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారండి
ఆ ఫుట్బాల్
తెలుసా అండి అతనిపైే ఎవరు చాలా ఫేమస్ కథ రొనాల్డో క్రిస్టియనో
ఓకే ఆ ఓకే బుక్స్ లో చదివాను
ఆ అతను చనా మంచి ప్లేయరు నేను కూడా విన్నాను ఎప్పుడు చూడలేదు ఫుట్బాల్
ఉ నేను బుక్స్ లో చదివినట్యి నాకు బాగ గుర్తు
అడ్సి అతను కూడా ఇన్స్టాగ్రామ్ చాలా అందరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని అలా తెలుసు
ఓ
హ వరల్డ్ లోని అనుకుంటాం అండి అతనే ఫస్ట్ అనుకుంటా
ఎవరు అందరు హ సపోర్ట్ చేస్తారు లేకపోతే హర దానికి ఏమనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు
లేదండి మా ఇంట్లో అందరికీ ఆర్సిబీ నే ఆర్సిబి ఫ్యాన్స్ అండి మా కజిన్స్ కానీ ఇంట్లో కానీ అందరు కూడా ఆర్ సి బి ఆ చేస్తారండి అంటే మాకు ఒక డ్రీమ్ కూడా ఉందండి అలా క్రికెట్ స్టేడియ లోకిళ్ళి విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యే లోపల ఒ ఒక్కసారనా మ్యాచ్ చూడాలి అని మా అందరిక ఉందండి
అంతకు ముందు సార్ ఎప్పుడు అనంతపూర్ స్టేడియం లో ఒకసారి జరిగిండే కదండి ఎప్పుడనా వెళ్ళ
లేదండి ఒక్కసారి నేను సెలబ్రెటీస్ ఉంటారు కదండీ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళింటి అలా క్రికెట్ ఆడేకి
ఆ
ఆ ఒకసారి అల్లా ఆ పర్లేదండి ఏం పెద్ద ఎంజాయ్ ఏమి కాదు వెళ్లి చూసి వచ్చాను స్టాండు
నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు థాంక్యూ మిస్ సమాచారాన్ని అందజేసినందుకు ధన్యవాదములు అండి